హలో
హాయండి
హాయ్ హాయ్
బావున్నా రా
బావున్నా మేడం
మీరు ఏం చేస్తున్నారు
ఐరన్ చేస్తున్నా అండి
ఐరన్ చేస్తున్నారా టిఫిన్ చేసారా
చేయలేదు చేయాలి టిఫిన్ ను ప్రిపేర్ అయ్యింది
ఊహూ ఏం టిఫిన్ చేసారు
దోసా
ఆహా తినలేదా సార్ అయితే ఇంకా
తింటావండి ఇప్పుడు తింటా ఐరన్ అయ్యాక తినేస్తా
ఊహూ
మీరు మీరు అయింద టిఫిన్ బ్రేక్ ఉపాస్ చేసిరా
లేదండి లేదు ఇంకా చేయలేదు చేయాలి నేను కూడా
ఓకే ఏంటిదండి స్పెషల్
పెసరట్టు చేసా
ఊహూ ఎట్లా చేస్తారు అది
ఏం లేదండి పెసరప పెసరపప్పు నైట్ నానబెట్టేయాలి
ఆ
నైట్ నానబెట్టి మార్నింగ్ మిక్సీ పట్టేయడమే అందులో కొంచెం పచ్చిమి మిర్చి అల్లం పచ్చి అల్లం ఉంటుంది కదా
ఆమ్
అది పచ్చిమిర్చి జీలకర్ర అవి యాడ్
ఉమ్ ఉహ్ ఉమ్
దోశలాగానే దోస ప్యాటర్ లాగా దోశ వేసుకోవడమే. మీకు టిఫిన్స్ లో ఏమి ఇస్తామండి ఎక్కువ?
ఇ రండి అర్థం కాలే
టిఫిన్స్ లో మీరు ఎక్కువ ఏది ఇష్టపడతారు?
ఉమ్ నేను వడ
వడ కానీ ఆయిల్ ఫుడ్ ఎక్ ఏకువ తినకూడదు కదండి.
ఆయిల్ ఫుడ్ అంటే ఓన్లీ వడనే తింటా జస్ట్ సాంబార్ ఎక్కువ మిక్స్ చేసుకుంటా నేను.
ఆహా అట్లా బెటర్
అలా
ఏం చేస్తుంటారు మీరు రోజు? రోజంత
రోజంతా ఏం చేయము పు మార్నింగ్ గే లేస్త ఫస్ట్ ఫ్రెషప్ అయితా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేస్తా పిల్లల్ని డ్రాప్ చేస్తా స్కూల్లో తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోతా
ఉహ్ ఉహ్ ఉహ్
ఉమ్ ఆఫీస్ లో ఏమైనా వర్క్ంటే చూస్తా.
ఆఫీస్ చే
పిల్ల అంతే అంతే ఒక ఆఫీస్ ఏ ఆఫీస్ అయ్యాక పిల్లల్ని పికప్ చేసుకు కుంటా ఇంట్లో ఒక టెన్ మినిట్స్ ఉంటా తర్వాత బయటికి వెళ్ళిపోతా. బయట రోడ్ల మీద తిరగడమే బయట మార్కెట్ లో తిరుగుత ఉంటా
వాకింగ్ కెల్
ఆ వెజిటబుల్ సు ఎప్పుడో ఒకసారి మీరు
తీసుకొస్తారండి. కుంట మేము అంతే అండి వీక్లీ వన్స్ తీసుకొస్తాము. వెజిటేబుల్స్
ఆహా
మేము వా కింగ్ చెయ్యం మీర్ ఏళ్తారా అని అడుగుతున్నా
నేను వెళ్తా
వాకింగ్ కేళ్తారా డైలీ
అవును అంటా ఇల్ ఎల్లనా అప్పుడు డప్పుడు
అదే అదే డైలీ వాకింగ్ చేస్తే ఇంకా మంచిది హెల్త్కి మా సార్ రెడీ అయితున్నారు డ్యూటికి వెళ్ళడానికి
ఆ
డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అయితున్నారండి ఆ మా సార్ చల్లగా చేస్తారు రెడీ అయితున్నారు కాలేజ్ కెళ్ళడానికి
హహ హా కాలేజ్ లో మంచిగా పాఠాలు చెప్తాండా రోజు ఏళ్తాండా
ఆ డైలీ ఏళ్తారు రెగ్యులర్ గా
ఓకే ఓకే ఆహా హా హా ఏం చెప్తారు బాగా
తన సబ్జెక్ట్ చెప్తారు కెమిస్ట్రీ
ఆహా మీకేమన్న నేర్పిస్తాడా
నాకు నేర్పిస్తాడు. కానీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదండి. నేర్పిస్తా అంటారు. గాని ఇంట్లో పనులు పిల్లల్ని చూస్ కోవడము పిల్లలకి ట్యూషన్కి ఏం పంపి పించామండి మేమే చెప్తాము
తరా మిరు స్
మెయిన్ ట్యూషన్ పాయింట్ పెట్ట్లేదు మా పిల్లలు ఇద్దరికి చెప్పుకోవడమే మాకు కష్టం గా ఉంది
హ్ హు
మా పిల్లలకే చెప్పుకుంటాను నేను ట్యూషను ఇంకా అందుకే కెమిస్ట్రీ తన సబ్జెక్ట్ చెప్తా అంటే కూడా అంత ఇంట్రెస్ట్ పెట్టట్లేదు
ఓకే ఓకే కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు చాలా తెలివి కలోల్లంట
అంది
ఉఆ
అట్ల ఏం లేదు కాకపోతే అది కొంచెం ఎప్పుడు ప్రిపేర్ అయితూ ఉండాలి ఇంకా కొంచెం హార్డ్ సబ్జెక్ట్ కదా రియాక్షన్స్ డెరివేషన్స్ అం తా ఎక్కువ ఇదైతా ప్రిపేరయితూ ఉండాలి ఎప్పటికప్పుడు మనం నార్మల్గా వేరే స్ సబ్జెక్ట్ అంటే కొంచెం డైరెక్ట్ ఎళ్ళి చెప్ చెప్పొచ్చండి పిల్లలకి బాట్ని జవాల్జి ఇలాంటివి
ఉమ్ ఉమ్ ఉమ్
సబ్జెక్ట్ అట్లా కాదు
ఆ అన్ని రియాక్షన్సు బాండింగ్ కెమిస్ట్రీ అంటే ఆ అవే ఉంటాయ్ కావచ్చు ఉమ్ ఉమ్ హిష్టరియా మిష్టరియా
కెమిస్ట్రీ అంటేనే అదొ ఒక మిస్టరీ
ఉమ్ హూ
మీర్ చెప్తారండి పిల్లలకు ట్యూషన్ లేదంటే బయట పంపిస్తారా
ఆ హా ఎక్కడా చెప్పట్లేము ఇంట్లోనే వాళ్ళే వస్తారు వాళ్ళే హోమ్వర్క్స్ ఎమైనా ఉంటే వాళ్ళే చేసుకుంటారు
ఉమ్ హూ ఈవినింగ్ టైమ్ లో ఏం చేస్తారు మీరు ఇంకా
ఈవినింగ్ టైమ్ లో ఏం లేదు బయటికి వెళ్ళిపోతా ఇంట్లో నుంచి
ఏం చిప్తారండి బయటికెళ్ళి
బయటకెళ్ళి కాలీ ఇగ ముచ్చట్లు పెట్టడం దోస్తులతో
ఉమ్
ఆ వాళ్ళని వీళ్ళని కలవడం కొత్త కొత్త వ్యక్తులను పరిచయం చేసుకోవడం
ఆ హా కమ్యూనికేషన్ కూడ చాలా ఇంపార్టెంటండి ఇప్పుడున్న జనరేషన్లో
అందరు అలా అనుకుంట లేరు మీరు అందరు లంగల్లెక్క తిరుగుతాన అంటారందరు
అది కాదండి అది కాదు కమ్యూనికేషన్ కూడ చాల ఇంపార్టెంట్ వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర మనకు ఏదో ఒక విధంగా అవసరపడతారు వాళ్ళు
అదే అవసర పడుతుందనే తిరుగుతున్నాం మేము కమ్యూనికేషన్ ఉండాలనే తిరుగుతున్నాం అందరం
అవును అట్లా అనుకో అట్లా అనుకోవడం త ప్పు వాళ్ళు
హ్మ్ కొందరు ఉన్నారు కొందరూ హూ హూ అట్లనే అనుకుంటారు
కమ్యూనికేషన్ ఉండాలి గదా ఎం తైన మీ మేడం జాబ్ చేస్తారా అండి
మా మేడం జాబ్ చేస్తది
ఆహా మీరేమైనా పిల్లలకి హెల్ప్ చేస్తారా మరి అట్లా బయటకి వెళ్తారా వాళ్ళు మీరు ఇంట్లో కొంచెం ఏమైన హెల్ప్ చేస్తారేమో
నేం నేనా నేం ఏం హెల్ప్ చెయ ఓన్లీ నాకు చిన్న చిన్న పనులు చెప్తది అంతే చేస్తా
అదే తను డ్యూటీకి వెళ్తుందంటే ఇంకా చేయాలి కదా మీరు కూడ హెల్ప్ చేయాలి గదా అదే
అన్ని అన్ని అన్ని రకాల హెల్ప్ చేస్ స్త
అదే చేస్తే బెటర్ అండి ఇంకా ఇద్దరు కలిసి అలా చేసుకున్నా మీకు కొంచెం ఫ్రీ టైమ్ లో తర్వాత బయటికి వెళ్ళొచ్చు
అవునవును మీకు మీ మీ సార్ ఏమైనా హెల్ప్ చేస్తడా
నేను ఇంట్లోనే ఉంటాను కదా అండి మా సారేం చెయ్యరు తన డ్యూటీకి కెళ్తారు కదా
మార్నింగ్ అన్ని చేసి పోతాడు ఈవినింగ్ మళ్ళీచ్చి తీసిపోతాడు చేసేస్తారు
అట్ల ఏమి లేదండి అట్లేమి నేనేం చేస్తాను ఇంకా ఇంట్లో ఉండి ఖాళీగా పడుకుంటానా
ఆ రెస్ట్ మీరు
లేదండి తను ఏం చెయరు తనకు బయట యాక్టివిటీస్ అదర్ యాక్టివిటీస్ ఎక్కువ అండి నాలుగు రోజులుక్కు ఇక్కడంటే ఇంకో రోజు వాళ్ళ డాడీ దగ్గరకి వెళ్తారు వాళ్ళ ఓన్ విలేజ్ కి ఫార్మింగ్ అట్లా చూసుకోవడము అవన్నీ చేస్తారు
ఓకే
అందుకే ఏం లేదండి ప్యాడినే
ఆహా ఎంతొచ్చింది ప్యాడీ
టూ ఎకరాస్ అట్లా యేసారండి ఈసారి కాకుంటే
ఉ
కొంచెం షేరింగ్ తో చేయడం వల్ల ఓకే బెటరే గానీ అంత ప్రాఫిట్ ఏం రాలేదు ఇంకొక పర్సన్ తో షేరింగ్ పెట్ ఉన్నాడు
ఉహు ఎంతొచ్చింది ప్రాఫిట్ఓ టూ ల్యాక్స్ వచ్చి నాయ
ఎక్కడ అండి టూ ఏకర్స్ కి టూ లాక్స్ అంత వస్తే రైతులందరూ ఎప్పుడో బాగుపడే వాళ్ళు
ఓహ్
టూ ల్యాక్స్ ఏం రాలేదండి జస్ట్ పెట్టుబడి పోని ఫైవ్ అదేంటి ఫిఫ్టీ థౌజండ్ వచ్చాయి ఫిఫ్టీ థౌసండ్ ఇద్దరు షేరింగ్ కదండి
అచ్చ అచ్చ ఓన్లీ ఫిఫ్టీ థౌజండ్ కి వైన్
ఇంత కష్టపడాల్సి వచ్చిందండి మేము అదే అనుకున్నాము ఆ టూ ఎకర్స్ కె కదా
జవలీ ట్వంటీ ఫైవ్ థౌజెండ్
ఉ ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్
ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ ఎకర్స్
అంటే అది మేము మా మామయ్య గారిది తీసుకున్నాము పొలము తనది తనది చేయడం వల్ల పూలకి ఇవ్వాల్సి వచ్చింది
ఇమా ఉ ఓకే ఓకే
అట్లా అయింది ఇంకా తను అట్లా తన డే వర్క్స్ ఇలాంటి వర్క్స్ తో బిజీ ఉంటారు నాకు పెద్దగా ఏం హెల్ప్ చేయరు నేను కూడా చేపించుకోను ఇంకా తను ఎప్పుడు బిజీగానే ఉంటారని నేనుంటాను కదా ఇన్ ఇంట్లోనే ఖాళీగా
మీరు ఖాళీగా ఉండార్ రు కదా
కాలిగానే కాలిగానే ఉంటమడి
ఆ హ
వహున్ ఫ్రీ ఏ
ఆహా హు హూ ఓకే ఉ ఇంకా తిన్నారా మరి మీ సార్ వెళ్ళిపోయారా
పూజ చేసుకుంటున్నారండి పూజ చేసాక టిఫిన్ చేసి వెళ్తారు ఈ మధ్యలో కొంచెం చేసి చేస్తున్నారు
ఆహా రైట్ ఓకే ఓకే బాయ్ థ్యాంక్ యూ